ఆ
హాయ్ ఎలా ఉన్నావ్
బావున్నానండి మీరు
బావున్నానండి మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు
హ్మ్అందరు బావున్నారండి మీ వాళ్లు అందరు బావున్నారా
వస్తున్నారు
హలో
ఆ ఏం చేస్తున్నావు
నేనా టీవీ చూస్తున్నానండి
టీవీ చూస్తున్నారా ఏం నేను మా పిల్లలతో ఉన్నానండి మా పిల్లలతోనే సరిపోతుంది మాక
అవునా
ఇప్పుడే నిద్ర లేసినారు ఆడుకుంటా ఉండారు
ఓకే అండీ
మ్
ఇంకేంటండి
వినాయక చవితి మీరు బాగా చేసుకుంటారా మీ ఊర్లో
ఆ చాలా బాగా చేసుకుంటామండి నాకు ఇష్టమైన పండుగ కూడా అదే
అవునా
నీ పండుగలకి ఇష్టమే కానీ వినాయక చవితి అంటే చాలా ఇష్టమే
ఓకే ఓకే ఎలా మీరు మీ ఎలా చేస్తారండి మీ ఊర్లో పండుగల గురించి చే
అర్ధం కాలేదండి
మీ ఊర్లో పండుగ మీరు ఎలా చేస్తారు చెప్పండి అంటున్న
వినాయక చవితి నా
చె
మామూలుగా అంత వినాయక చవితి రోజు పొద్దున్నే మొత్తం ముందు రోజు అంతా ఇల్లు బాగా క్లీన్ చేసుకొని ఇక్కడైతే మనం వీధుల్లో పెడతారండి పెద్ద వినాయకులు ఇంకా వినాయ చవితి అంటే మూడు రోజులు వినాయకుని కచ్చితంగా పెడతారు కదా ఇంట్లో బయట వీధుల్లో అంట అంటే నెల రోజుల ముందు నుంచే చందాలు కలెక్ట్ చేయడం మొదలెడతారు మా వీధిలో యూతులంతా చెందాలు వచ్చిన దాన్ని బట్టి పెద్ద వినాయకుడా చిన్న వినాయకుడా కొంతమంది ఎవరైనా పెద్దవాళ్ళు తలుచుకొని అమౌంట్ వేస్తే ఇం కొంచెం పెద్ద సైజు వినాయకుని తీసుకొస్తారండి ఐదు అడుగులు ఆరు అడుగులు వినాయకుడిని తీసుకొచ్చి వారం ముందు నుంచే హడావిడి చేసి కింద స్టేజ్ అంతా కట్టి వినాయకుడు పెట్టడానికి అన్ని తీసుకొస్తారు అదే చిన్న పిల్లకాయలకి ఆడా హడావిడి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా చాలా ఆనంద పడేది మన ఇంట్లో వినాయకుడి కంటే అ బయట వినాయకుల మీద ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉండంది ఎందుకంటే పెద్ద పెద్ద వినాయకులు రకరకాల వినాయకులు అట్లా మా వీధిలో ఒక వినాయక ఇప్పుడు అలా వీధి వీధుల్లో ప్రతి ఒక్క వీధికి వినాయకుడు పెడతారండి
మా వీధుల్లో కూడా అంతే అండి కుర్రాలుంతా కలిసి ఆ చందాలంతా వసూలు చేసేవాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళ వసూలు చేసి అది వాళ్ళ వీధిలో ఉండడమే కాకుండా పక్క వీధిలో ఉండే వాళ్ళ దగ్గర కూడా అంటే ఎక్కడ చూసినా వాళ్ళు ఆ నేనే ఉండే ఉండాలి అన్నట్టు ఉంటారు ప్రతి అంటే వినాయకుడు వినాయక చవితి అంటే మా మగపిల్లలకయితే భలే ఇష్టం
అవునండి బాగా సంబరాలు చేస్తారు
అవును మగ పిల్లలకి ఎక్కువ వినాయక చవితి అంటే ఇష్టం అండి
అంతే అండి వాళ్ళే కద దగ్గరుండి చెయ్యేసుకొని చేస్తారు కాబట్టి అలా చేస్తారండి మళ్ళీ మా ఇంట్లో అయితే అంతా ఇల్లంతా క్లా క్లీన్ చేసుకొని పొద్దున్నాయిల్లి పూజ రూమ్ దగ్గర ఒక తట్ట తీసుకొని దాంట్లో బియ్యం వేసి ఇప్పుడే మట్టి వినాయక కుల్నీ అంతా చేస్తా ఉంటారు ఎక్కువగా మట్టి వినాయకులకి ప్రయారిటీ ఇస్తాము మా స్కూల్ డేస్ నుంచి అవే చెప్పారు ఈ కళర్ వినాయకులుు కొంచము అదే పర్యావరణానికి క చెడ్డది మట్టి వినాయకుడి ప్రిఫర్ చేయండి అని
అవునండి పర్యావరణానికి మంచిది మటి వినాయకుడే
మ్మ్ మటీతోనే కొంచ మనా ఇంట్లోనే వినాయకుడు చేసుకుంటారు మేము మాత్రం బయట తీసుకొచ్చుకుంటాం మట్టి వినాయకుడిని
అవునండి నేను కూడా అనుకుందాం అనుకుంటున్నా నేను కూడా ఈసారి మా పిల్లలు చేత అతనే పసుపు వినాయకుడు చేసి ఆ వినాయక్ చవితి చేసుకుందాం అనుకుంటు టున్నాను అండి
చాలా మంచి విషయం అండి
హ్మ్ ప్రతి ఈ దానికి వాళ్ళని పార్టిసిపేంట్ చేయాలి వచ్చినా వాళ్ళ రాకపోయినా వాళ్ళలో దాంట్లో పాల్గొనేటట్టు చేయాలనుకుంటున్నానండి
అవునా
మ్మ్
అదే అండి ఆ రోజంతా
మ్మ్ ఎంతవరకు ఆపారు పండుగ గురించి చెప్పినారు మర్చిపోయిన
అదే అండి మా ఇంట్లో వాళ్ళు పో వినాయక మేము పోయి తీసుకొస్తాము వినాయకుడిని మట్టి వినాయకుడిని తీసుకొచ్చి చి మా అమ్మ అంతా అలంకరణ చేసి చెరుకు విస్తరాకు అలాంటి అన్ని పూజ రూమ్ లో అన్ని బాగా అలంకర చేసి ఇంకా వంట విషయానికి వస స్తే వినాయకుడికి ఇష్టమైన కుడుములు
హ్మ్
ఆ సుందలు ఆ అదే గుగ్గుళ్ళు పొంగలి ఇవన్నీ చేస్తారండి ఆ వడలు పాయసము
అవునండి నాకైతే చెప్పండి
మీరేం చేస్తారు వంటలు
నా నాకైతే ముఖ్యంగా ఆన స్వామికి అభిషేకం పంచామృతం ఆయనకి నాకు ఇష్టమో లేదండి నాకైతే భలే ఇష్టం పంచామృధం అంటే ఆ పంచామృతం చేస్తాను తర్వాత సింపుల్ గా ముందయితే పెళ్లి కాక అన్ని చేసేదండి కొన్ని వాటిలు ఇప్పుడు కొన్ని చేయాలంటే పిల్లని పెట్టుకోనిన్నాను కదా కొన్ని ఐటమ్స్ ఎ చేయగలుగుతాను పెరి గన్నమో పలుసన్నమ ఆ చ్చ బెల్లం పొంగలి తర్వాత గుగ్గుళ్లుు నైట్ నానబెట్టేస్తాము బుబ్బలు చేస్త మళ్ళా ఉద్దివడ పాయసము
హ్మ్
అం కుడుములు కుడుములు అంటే నాకు కూడా ఇష్టం ఆ కుడుములు ఆ రోజు స్వామికి ఇస్తామో లేదో గాని తింటాడ లేద కానీ ఫస్ట్ మా ఇంట్లో చేసిన ఆ పండగాకి మాకు కడుపులు అంతా నిండిపోతాయి
అవునండి చాలా బాగుంటుంది అట్లాగే ప్రసాదం కూడా ఇస్తారు మన వినయకులు పెద్ద వినయకులు దగర
అవును మేము కూడా మా వీధిలో పెట్ ఆ
ప్పన్ పంచామృతం యాక్చువల్ గా పెద్ద వినాయకుడి దగ్గర పంచుతారు మీరు మీ ఇంట్లో కూడా చేస్తామని చెప్పారే అది
అవును
చాలా బాగుంటుంది నేను దానికోసమే వెళ్తాను వినాయకుడి గుడి దగ్గరకి చాలా బాగుంటుంది కేసరి ఇట్లా అన్ని త్రీ డేస్ కి ఒక్కొక్క స్పెషలు ప్రసాదం అనేది పంచుతారు మేడం పంచుతారండి అందుకని సి అవి బా నచ్చుతాయి అక్కడే ఉన్నా ఆ త్రీ డేస్ చాలా సంబరంగా ఉంటుంది థర్డ్ డే ఇం ఇంకా బాగుంటుంది ఆ రో సెకండ్ డే కూడా బాగుంటుంది ఎందుకంటే నాకు చిన్నప్పుడు నుంచి ఒక ఫీల్ ఉంటది ఎందుకంటే సెకండ్ డే మన కి స్కూల్ ఉంటుంది కానీ ఆ రోజే అన్నదానం చేస్తారు సెకండ్ డే లేదా థర్డ్ డే అప్పుడే మన స్కూల్ ఉంటుంది మనం లీవ్ వేయలేము నేను చాలా మిస్ మిస్ అవుతాను అన్నదానం ఎందుకంటే అంత బాగుంటుంది ఫుడు భోజనము అన్నము సాంబారు రసము పెరుగు వడ పాయసము లడ్లు లడ్డు ఇస్తారండి అది ఇంకా బాగుంటుంది ఆ లడ్డు అది వినాయకుడికి ఇష్టమైన లడ్డు ఆ అంత ఆ రోజు అన్నదానం మధ్యాహ్నం అవ్వగానే ఇంకా సాయంత్రము హోలీ అదే ఉట్టి కొడతారు ఆ ఉట్టి కొట్టేదైతే హోలీ లాగా ఉంటుంది
ఆ
ఎందుకంటే మొత్తం రంగులు పూసుకుంటా అ అక్కడ చిన్న పిల్లలు యూత్ అందరూ సంబరాలు చేసుకుంటారు లాస్ట్ కి ఎవరో ఒకరు ఉట్టి కొడతారు డబ్బు సంపాదించుకుంటారు మళ్ళీ వినాయకుడిని
మా ఊర్లో కూడా ఇలాగే చేస్తారు కాకపో తి మా డీజే పెడతారా మీ ఊర్లో
ఆ పెడతారండి రెండో రోజు పెడతారు అది కూడా శబ్దమాని ఉన్నా ను ఎట్టో గుర్తు చేశారు రెండో రోజు పెడతారండి డీజే ఇంకా థార్డ్ డే నిమర్జనం కదండీ సెకండ్ డే పెడతారు కొన్ని చోట్ల ఫస్ట్ డేనే పెట్టేస్ సర్ ఫస్ట్ డే డిజే సెకండ్ డే ఆర్కెస్ట్రా పెడతారు మా ఊర్ మార్కె అట్ల అయితే
ఓకే
మామూలుగా అయితే మన మన వీధుల్లో చేసుకునే దాంటో సెకండ్ రోజు మస్త్ మస్ట్ అండ్ షుడ్ డీజే ఉంటుంది డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది చాలా బాగుం టుందండి అది ఇంకా బాగుంటుంది ఆ సౌండ్ కి మన కి హంగ్లన్నీ భలే నచ్చేస్తాయి అనమాట
ఆ
ఆ బాగుంటాయి అక్కడ
అ
ఇంకా థార్డ్ నిమర్జనం నిమర్జనం ఇంకా ఎట్లా ఉంటుంది తెలుసు కదా హడావిడి హడావిడిగా ఉంటుంది
మీరు నిమర్జనం ఎక్కడండి నిమర్జనం చేస్తారా మీ ఊర్లో
మా ఊరి చెరువు ఉంటుందండి పెద్ద చెరువు మోస్ ఆ పెద్ద చెరువే అక్కడ ఎక్కువ ఇదయిపోతే ఇంకా జనాలు ఎక్కువ అయిపోతే దానికి వన్ టూ కిలోమీటర్స్ దూరంలో ఇంకో చెరువు ఉంటుంది ఆ చెరువుకి నిమర్జనం చేస్తారు ఇప్పుడు ఇ చెరువులో అయితే చాలా బాగా చేశారండి ఆ వినాయకుడి పేరే పెట్టి వినాయక్ వినాయకుడుల్లా అదే వినయకుడి పేరే పె ట్టి అక్కడ చాలా బాగా అంటే ప్రతి ఒక్కరు లైన్ లో నిలబడాలి జేసీబి తీసుకొచ్చి ఒక్ ఒకొక్క వినాయకుడిని తీసుకొచ్చి నిమజ్జనం చేస్తుంది, ఇంతకు ముందు అయితే నిమజ్జనం ఎట్లంటే అట్లా జ చేసేవాళ్ళు దొల్లా దొల్లాడిస్తే వాళ్ళు దేవుడిని తోసేసేవాళ్ళు కింద పడేసే వాళ్ళు ఎత్ ఎత్తలేక కింద పడిపోయిన వాళ్ళు అలా ఉంటది. ఇప్పుడైతే అలా కాదు చక్కగా జేసిపి పోయిలో నుంచ్ చి ఆ దారం కట్టి దారం డైరెక్ట్ ట్గా నీళ్ళల్లోబడుతుంది చెరువులో మెల్లగా వదలుతారు.
అది మునిగిపోయేంత వరకు వేరే వినాయకున్ని తీసుకొస్తారు అట్లా చాలా బాగా చేస్త్
మీలో టూర్ లో బాగా స్వచ్ఛ భారత్ మెయింటైన్ చేస్తారనమాట.
ఆ చేస్తారండి
ఓకే అండి బాగా మంచిగా చెప్పారు వినాయక్ గురించి. వినాయక స్వామి పండుగ గురించి
ఆ అవునండి
ఉమ్ ఓకే అండి మళ్ళీ కాల్ చేస్తారండి
ఓకే అండి ఓకే ఆ సరే అన్